హలో
హలో
లో
ఆ చెప్పే
ప్పలే ఏం జెస్తున్నావ్ మరి ఇంకా ఏం మొండినవ్ ఆ. కువ
మ్ సిక్స్టీ ఫైవ్ అయిపోయినాయా
ఏంటియీ
అవే మొన్న మెసేజ్ జేస్తే బ్యాంకోయినా అన్నది.
ఆ అవును
ఉ
ఏమైపోయిందా అన్నది గదా
అదేనే అవి ఇవి ఇవి
అదేందే అది
ఉన్లే తర్వాత జెప్తా
ఓహో ఇంకా
చూడాలే డెకాయిట్
ఏంటిది డెకాయిట్ ఆ చూడ్ల
మరే చూడొచుగా
ఆ చూస ఏవోనా రిజల్ట్ వచ్చయిన
బల్లడే
చిన్న ఎమ్మటే దగ్
హలో
అమ్మో మా అన్నయా ఎవ్వరిని అడుగుతా అన్నడు ప్రేము
అవును నిను కూడా జుడాల జుడాల
ఉమ్ ఫెస్ట్ ఫెలిస్ ఫిఫ్టీ సెవెన్కి ట్వంటీ ఫోర్ కి ప్రైమ్ ఉంది ప్రైమ్ అయ్యమంటే ఏడుస్తరు వేస్ట్ గాళ్ళు ఏ ఏమో
సరేతి అని వదిలేషన
అదేదో సిరీస్ అన్నావు చూడు మన కాలేజ్ లో తీసిర్రు అన్నావవ్
బ్యాచ్ మేట్స్
బ్యాచ్ ఏంది బ్యాచ్మెట్సా నీనేమో అందులోకి పోయ బెంచ్ మేట్స్ అది ఇది సర్చ్ చేస్ సురణ నాక ఏదో గుర్తురాక
చాలా
ఆహ
సీరియల్ లేక్కుంది అదే బాలేద బాగుంది అశు చి బావుందే
ఏంటి
లాస్ట్ డేట్ ఏ ప్లే బాయ్ మోస్ట్ డెట్ ఎ ప్లే బాయ్
ఆ ఇట్లాంటి చూస్తే
చూసినక రీవ్యూ చేప్పు
ఎన్నీపిసోడ్స్ ఉన్నాయి
ఫోర్టీన్
సరే
నేను మొన్న ఎప్పుడు వచ్చిన హ హాస్టల్కి
ఉమ్
ఎప్పుడు వచ్చిననేన్
ఆస్
ఆహా అప్పుడు మనకి స్క్రీనింగ్ టెస్ట్ అప్పుడు స్క్రీన్ టెస్ట్ అప్పుడు వచ్చినా కదా ఆరోజ్ నైట్ హాస్టల్నే ఉన్నా కదా
ఆ హలో హలో
ఆ ఉన్ననే ఉన్నానే చెప్తున్నా నేను స్క్రీనింగ్ చేస్తా అయిపోయ నాకా మో క మున్నా కాబట్టి బోర్ కొడుతుంది ఎట్లా చదవం ట్యూబ్లో నాకు రీల్ చ వావ్ దీల్స్ అదే బావ వచ్చింది
ఆహా
చూసిన నైట్ మొత్తం లెవెన్ ట్వెల్వ్ వన్ అయింది కావచ్చు
అంతా సేపు చూస్తావానే
చూస్తానే సిరిస్ ఎంత సేపైనా చూస్తా చదవమంటే అంతసేపు చదవ
బాగుందా ఆ రోజు అయిపోగట్టినవా అవి
ఆ మధ్యాహ్నము నామ్ మనకు మధ్యాహ్నం అయిపోయింది కదా నేను మధ్యాహ్నం స్టార్ట్ చేసి నైట్ వన్ వరకు అయిపోయినా
ఆహా బానేజ
అంతా కాగా నేను నువ్వు రావా ఈరోజు పింఛన్ ఇస్తున్నారు మాకు రేప్సీన్స్ ప్రిన్సెస్ స్టెప్పు నాకు అని రెండు దగ్గరికి వస్తుంది
అర్థం కాలే
ప్రిన్సెస్ స్టేట్మెంట్
ఎందుకు నీ దగ్గరకి పోవచ్చు వస్తున్నాయి అన్ని
వావ్ మా అక్క నా కోసం వడియాల ఇచ్చింది చేసింది జ్యూస్ పోసింది
ఉ
తిట్టంట ఏం కావాలి
నువ్వు కూడా చేయాలే
నువ్వు చేస్తున్నావ్ కదే
ఉ
నేను రోజు చేస్తానే ఉన్నా అంటున్న
నువ్వు నీ మొఖం నమ్మో చూడ
ఛీ అమ్మ ఏవ్వాలిని చెప్పు చెప్పింది నమ్మరు అందుకనే ఇం నాకు చెప్పబుద్ధి కాదు
అప్పుడు ఆమె ట్వంటీ సిక్స్ ఉండే ఆమె కూడా ఆఫ్టర్నూన్ ఉ ట్వంటీ సిక్స్త్ వచ్చింది మార్నింగ్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ట్వంటీ సిక్స్ నేను కూసున్నాము
హ
ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఏదో సిరీస్ గురించి మాట్లాడుతురు అది ఏందో అర్థం అయితలేదు ఆ ట్వంట సిక్స్
ఫలిక్స్ లో వచ్చిందంట చిజస్ బాగుందంట
ఆ బాగా చూస్తారు కదా బుక్స్ బుక్ క్స్ చదువుతారు ఇలాంటి ఇంగ్లీషవి బాగా చూస్తారు వాళ్ళు మనమేమో అన్ని చప్పురివి చూస్తాము
ఇగ మాకిింది అలవాటు వాళ్లకు అది అలవాటు
ఆ
మన నెట్ఫ్లిక్స్ బడ్జె ఉండదు కాబట్టి యూట్యూబ్ ఫ్రీ ఆ థియేటర్ లో చుస్తాం
మ్మ్ ఆమె అయితే ట్వంటీ సిక్స్ నేను లైబ్రరీ లా కూస్తున్నామే
హ్మ్
ఆమె జర్నీ అయ్యానేదో కోర్స్ చే వీడియోస్ చూసుకుంటా మళ్ళా స్క్రీన్ షాట్లు తీసుకొని చదువుతుంది
ఈవ్ ఈవ్
ఆ నే నేను ఏం చేసినానంటే ఆ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అంకితతో చార్ట్ చేసుకుంటా కూర్చున్నా ఆ స్టిక్కర్స్ ఉంటాయి జుడు ఆ స్టిక్కర్స్ పే తతుక్కుంటా చాట్ చేసుకుంటా మేము ఇద్దరం ఉన్నాం ఆమెనేమో చదువుకుంటుంది మంచిగా
మ ఎంత టైం వేస్ట్ చేసాం అసలు మనం బాగుపడమే
బాగుపడం
హ్మ్ రేపు ఇయా రే పొద్దున పోత ఇగ ఇప్పుడే చేసినా మా వాళ్ళతోనే పోదున్న పో అని
రేపు అయిపోతదేమో సెవెంటీనా
అదే భయమైవుతుంది ఎయిటీన్ తూ మా తాత న దాన్ని వచ్చాడి చెయాలి ఇగ యైటీన్ త రోజు అయితే ఎప్పుడైనా పర్లేదు వస్తా కానీ యైటీన్ త రోజు అయితే ఉండాలి అల్ మా అమ్మ పట్టా అయితాది
ఆహా
అదే ఆలోచిస్తున్నా
ఏమో ఏం చేస్తారు మరి విల్లు ఏదో ఎగ్జామ్ అయితే పెడతారు అది కూడా కాలేజీకే వచ్చి రాయండి అది ఇది అని చెప్తారు ఇక
హ్మ్
మ్మ్
మన్న కాగ్నిజెంట్ డానికి ట్వంటీ ఫోర్ సెలెక్ట్ కాలే
అవును ట్వంటీ ఫోర్ కాలేదు
నిన్న అడిగిన అసలు ఎందుకు ఏమైంది నాకైతే అ ఎజా ట్వంట ఫర్ మెసజె చేసిండు నాకు
ఏం అని
ఎన్ని క్వశచన్స్ ఇచ్చితే నేనును నేను త్రీ కోడింగ్ ఏమో త్రీ అంటా త్రీ నేను సాల్వ్ చేసిన త్రీ సెవెన్ టూ వ సాల్వ్ చేసింది ఒకసారి సెలక్షన్ ఎట్లా చేస్ అడగమను అని నను సీనియర్స్ అడగమని నేసింది నేను అడిగిన
మ్మ్
అ బ్యాట్ ఎవరు ఎక్కువ సాల్వ్ చేస్తే చూస్తారు టూ ఇయర్స్ తనే త్రీ చేస్తేనే ఇస్తారు అని ఏం లే లేదు అని అన్నది
మరి ఎక్కువ అంటే ఇవే సాల్వ్ చేస్
ఆ ఆ నన్న నిన్న అదే నువ్వే అది ఎక్కువకు సాల్వ్ చేసినవు అన్నావు కదనే మళ్ళ ఏమైందే అని నేను అన్న
ఆ
అంటే నాగుడదేల్వదా నాలుగు
ఉమ్ ఏమోనే ఒక్కొక్కసారి సెలెక్షన్ ప్రాసెస్ దేన్ని బట్టి గిస్తారో అలాకే తెలివాలి
ఆ మొన్న మన స్క్రీనింగ్ టెస్ట్ కి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఒక ఎగ్జామ్ కి ముగురు సేమ్ ఆన్సర్స్ పెట్టిండ్రంటా
ఎప్పుడు
స్క్రీనింగ్ టెస్ట్ చదివే బట్
ఆ అవును
ముగురు సేమ్ క్వ్చన్స్ సేమ్ ఆన్సర్స్ పెట్టిండ్రంటా
ఉమ్
కానీ ఒకలదీ ఎవరిదో హా హా ఆహా హా అరే నేన్ బడేస్తా పడవగా ఇత్తలి బతు